హలో
హలో హాయ్ అండి
హాయ అక్క ఎంజసన్నావ్
బాన్నన్ చెల్లి మీర ఎలా ఉన్నారు ఆ ఇందాకే అయిపోయిందమ్మా హ తిన్నా తిన్నా
ఉమ్ ఏం తిన్నావు
ఏం తింటానవ్ ఇవాళ అయితే ఆ కొంచెం గుత్త్ వంకాయ చేసాను.
ఊ నా ఫేవరెట్ వెజ్ లో నా ఫేవరెట్ గుత్తంకాయ్ గుత్తంకాయ విత్ పలావ రైస్ ఎలా జేసినవ్ ఏ ఎట్లా జేసినవ్ గుత్తం కాయ్ కూర చెప్
ఆ ఆ సరే నేను నా స్టైల్ లో ఎలా చేస్తానో చెప్తాను చూడు ఒకసారి మీకేమైనా డౌట్లు ఉంటే నన్ను మధ్య మధ్యలో అడుగుతుండు.
ఓకే ఓకే
ఆ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అర కేజీ గుత్తింకాయలు తీసుకున్నాను.
ఉమ్ అర కేేజీ ఎంత మందికి సరిపోతాయి.
అర కేజీ అంటే కొంచెం లావు లావు ఉన్నాయి అర కేజీ చాలా వస్ యి అనుకున్నాం కానీ ఇక్కడ ఇటు సైడ్ అయితే గుత్తంకాయలు కొంచెం కాస్ట్లీ గా ఉంది ప్లస్ తక్కువ వచ్చాయండి ఒక సిక్స్ సిక్స్ వచ్చాయండి కరెక్ట్ సిక్స్ వచ్చాయండి ఆ సో ఈ సిక్స్ పీసెస్ కి నేను మసాలా చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా చేస్తానంటే ఒకసారి మసాలా ఏమేం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్ జీడుపప్పు లేదండి మసాలానే అండి
మీకు ఫస్ట్ మసాలా పలకాయకి రానప్పుడు ఆ మసాలా ఎట్లా తయ చేద్దాం అనుకుంటున్నారు నీట్ ఇవ్వాలి కక్క మసాలాను మషాలా కాదు
లేదండి ఫస్ట్ నేను మసాలా అనే వర్డు ని అమ్ మా కల్లా అలాగే పిళ్లిచేవాళ్ళండి ఇటు సైడ్ వచ్చేసి నాకు మసాలా అని అలవాటు అయిపోయిందండి. సో వస్తుందా అప్పుడప్పుడు నాకి సరే చెప్తాను చూడండండి ఫస్ట్ జీడిపప్పు తీసుకోవాలండ్
జీడిపప్పు మీరు చేసిన అన్ని రెసిపీలస్తులలో మెయిన్ ఇ గ్రీడియంట్ అన్నట్టుంది అది ఇది ప్రతి ఒక్క దాంట్లో జీడిపప్పు
ఆ అది కంపల్సరీగా ఉండాలండి అది లేకపోతే ఎలా అండి
ఉమ్ జీడిపప్పు ఇంకా చెప్పు
జీడిపప్పు కొంచెం పల్లీలు వేయించి పెట్టుకోవాలి ఆ తర్వాత తెల్ల నువ్వులు అండి కాస్త వేయించి పెట్టుకోవాలి ధ ధనియాల పౌడరు టొమాట్ టో
ఆ
కారం పసుపు ఉప్పు ఆ తర్వాత మనకి సో మెయిన్ ఇవి ఎక్కువ టొమాటోస్ కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఆ సో ఇవి అన్నీ వేసి ఒక మసాలాగా ఇప్పుడు చెప్పను కదండి కారం పసుపు ఉప్పు టొమాటో జీడిపప్పు ఆ జీడి వే
వా ధనే
ఆ ఆ యయ య ఇ ఇలాంటివన్నీ అన్ని అన్ని గ్రేవి అదంతా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత మనము వంకాయల్ని ఏం చేయాలంటే సాల్ట్ వాటర్ లేకి ఒక ఫోర్ లాగా ఘాట్లు పెట్టేయాలండి ఒక వంకాయకి ఇలా ఫోర్ ఫోర్ ఘాట్లు పెట్టేసి సాల్ట్ వాటర్ లో వేయాలి ఏసిన తర్వాత నెక్స్ట్ కొంచ్ మాయిల్ బాండ్లీలో ఆయిల్ తీసుకని మనం వీటిని ఒక సెవెంటి పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ ఆయిల్ మగ్గనించాలా అండి ఈ వంకాయల్ని
ఆ
ఓకేనా అండి అర్థమవుతుందా అండి నేను చెప్పే ప్రాసెస్ మీకి
ఆ అర్థం అతుంది మీరు తెలుగులోనే మాట్డుతున్నావు లెక్క ఏమి ఇంగ్లీష్ హిందీని అర్థం కాకపో అం వెత్తంది చెప్పు
ఓకే ఓకే మీరు చానా ఆ స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు కొంచెం అది నాకు ఇబ్బందిగా ఉంది సరే అండి చాలా ఆయిల్ లో మనం ఆ ఒక టెన్ మినిట్స్ అలా ఫైవ్ మినిట్సో టెన్ మినిట్సో కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ మెత్తగా అయ్యేంత వరకు వాటిని అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందాక మనం మసాలాకిి ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీ విని ఈ వంకాయల్లో పెట్టాలండి
వంకాయలకు పెట్టాల వంకాయల మిందేయాలా
నోనోనోనో అండి వంకాయలు లోపలికి ఇందాక ఫోర్ ఘాట్లు పెట్టుకున్నామని చెప్పాను కద
ఓకే ఓకే మీరు ఫోర్ ఘాట్స్ అన్నారు అది నేను ఎట్లా అనుకున్నాను ఫోర్కు స్పూన్ తో బొక్కలు పెట్టేదేమో అనుకున్నా
లేదండి ఘాట్లం అంటే మనం కత్తితో ఇలా కోయాలండి నాలుగు పీసులుగా
అదే అదే అది అర్థం చేసుకోవాలి నేను ఘాట్లు అన్నావని ఫోర్క్ స్పూన్ తో బొక్కలు పెట్టేదేమో నేన్ అన్ కున్న
బొక్కలు పెడితె ఏంతండి అది గుత్తు వంకాయ్ ఎలా అయితుందండి మీరెప్పుడు తిన్న ఉన్నారు గుత్
లేదు లేదు చాలా టైమ్ తిన్నాను ఏదో ఆలో చేంచుకుంటా నువ్వు అవి ఘాట్లు పెట్టాలంటే
కాల్ చేసి మీరు ఎక్కడో ఉంటే ఎలా అండి
ఘాట్ల అంటే నేను ఫోర్ స్పూన్ బొక్కలు పెట్టినావు మసాలా లో లో లోపల గాదు బయట అని నేను అట్లా అనుకున్నా
బా ఫ్యాంటాస్టిక్ అండి మీరు మీకు నాలెడ్జ్ బాగుంది అను కుంటున్నా
ఆ హాఆ
ఇటువంటి మంచిని నేను ఫస్ట్ ఫ్ల్ అండి బా గుత్తంవోయకి ఘాట్లు పెట్టడం అంటే పోర్క్ స్పూన్ తో పెట్టడం, అనేది బా నాకు ఇప్పటికిప్పుడు యూట్యూబ్ చేసిన లేకపోతే వైరల్ అవ్ చ్చండి
హ అది అది నీ ఎక్స్ప్లనేషన్ బట్టి ఉంది చూడు నువ్వు చెప్తంటే నాకు అట్లా అలాగ అట్లా అనిపిస్తది, అంటే నీ ఎక్స్ప్లెనేషన్
ఘాట్లు పెట్టడం అంటే చలాకు చాకు తీసుకొని దాంతో ఇలా పోట్ పీసెస్ మరి ఏం చెప్పా ఫోర్ పీసెస్ ఘాట్లు పెట్టాలి అన్న ఫోర్ పీసెస్ అన్న ఇప్పుటికన్నా మీరు అర్థం చేసుకోవాలి కదా ఫోర్ పాట్
ఫోర్ పీసెస్ అనలేదు, మీరు ఘాట్లు అన్నారు
సరే సరే వదిలేయండి వదిలేడి ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను, వినండి సో ఈ మసాలాని మ మనము అందులోకి పెట్టుకోవాలండి వంకాయ లేకి
ఓకే
తర్వాత ఏం చేయాలా అం
అవును వంకాయల్ని సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించి మసాలా పెట్టుకోవలా మసాలా మీదనే ఉడ్కించుకోల్లా
నో అండి చెప్పేదినండి, మనం ఫస్ట్ లోనే బాండ్లీ లేకే సి అది మగ్గిన తర్వాత వంకాయలు మగ్గిన తర్వాత దాన్ని తీసుకోనీ మసాలా పెట్టుకోవాలి
అప్పుడు వంకాయలు బా మెత్తపడి అవి ఘాట్లువి తొటాలు ఎంటన్నా ఊడ వస్తే
ఏ ఉడ రోజు జా అదే అందుకే అండి సిక్స్టీ పర్సెంట్ నేను నైన్ంటి పర్సెంట్ మగ్గ నుంచి అని చెప్పట్లేదు సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి
ఓకే ఓకే అట్లాంటారా
సిక్స్టీ పర్సెంట్ తర్వాత అది ఏమి ఊడి రాదు కొంచెం మెత్తగా అయిపోతాయి, ఎందుకంటే మనకు అలాగే డైరెక్ట్ మసాలా పెట్టి వేస్తే కాయ అనేది ఉడకదనమాట అందుకోసం మనం ముందే ఆయిల్ లో కు కొంచెం టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ఫ్రై చేసుకొని అలా మగ్గనిస్తే మెత్తబడతాయి ఈజీగా దాంట్లోకి మసాలా పెట్టినప్పుడు నెక్స్ట్ గ్రేవీ ఎసుకొని అటు ఇటు
ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది అర్థమైంది అర్థమైంది
అది అది అనమాట అది అండి
ఇంకా మిగిలిన మసాలాంతా ఇప్పుడు ఆ వంకాయలు పెట్టేసి ఇంక మిగిలిన అంతా వాటర్ ఎసేసుకొని ఇంకా ఇంకా ఉడికిచ్చేసుకొని సరిపోతాది ఒక టెన్ మినిట్స్ లోఫ్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే గుత్తివంకాయ రెడీ
రెడి అంతే
ఓకే చపాతి, పలావ్ రైస్లకి దేంట్లోకైనా ఇది బావుంటాది.
బావుంటుంది ఎస్ అండి.
మీరు ఏ దాంట్లోకి ట్రై చేసారు.
మేము రైసే అండి.
రైస్ బావుంటది రైస్ లకి కూడా బానే ఉంటాది.
హ్మ్ అవునండి బావుంటుంది.
హ్ ఇంకేంటి గుత్తోంకాయ్ వంకాయలతో ఓన్లీ గుత్తోంకాయ ట్రై చేస్తావా. ఇంకా కూర చేయవా, కర్రీ చేయవా?
ఏంటండి కర్రీ కర్రీ అంటున్నారు గుత్తోంకాయ్
గుత్తోంకాయ నో నో నో నోనోనో గుత్తోంకాయ కూర గుత్తోంకాయ కూర సపరేట్ గుత్తోంకాయ కూర గుత్తొంకాయ కూర కాదు వంకాయలు కూర అంటే నార్మల్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి చేస్తాం కదా ఆలు పెట్టుకని ఆలు పె ట్టి రెండు మిక్స్ చేసి.
ఓకే
అది అది అని తర్వాత వంకాయ చట్నీ చేస్తారు కదా వంకాయలతో. సో ఇట్లా రెసిపీస్ ఉన్నాయి కదా మీ మీరు అదొకటే ట్రై చేస్తారా అని అంటున్నా వంకాయలతో అది నేను క్వశ్చన్ రైజ్ చేస్తున్నా.
ఓకే ఓకే వెరైటీగా అది కూడా చేస్తానండి. చాలా వెరైటీగా కూడా చేస్తాను.
ఓకే. ఇంకేంటి? బిర్యానీ బిర్యానీ బిర్యానీ చేయడం వచ్చా
ఆ బిర్యానీ చేశానండి. నేను మా అమ్మవారు అమ్మవా ళ్ళ ఇంట్లో ఉన్నప్పుడుయితే నేను చేసేదాన్ని అండి. ఒక టూ త్రీ టైమ్స్ చేసాను బట్ ఇక్కడికి వచ్చా కా ఏంటంటే మా ఆయన వండుతారండి. బాచేస్తారు నాకన్నా బాగా చేస్తారు తను బిర్యానీ. లైక్ ఏంటంటే నాకు కొత్తగా పెళ్ళయినప్ ప్పుడు మా ఆయనే బిర్యానీ చేసారనమాట నేను రాగా వచ్చినాను అనేసి చేసారన్ మాట చాలా చాలా బావుంది టేస్ట్.
బా చేసారా?
చాలా బాగా చేసారండి అసలు. నేనైతే అటు బిర్యానీ చేసే హస్బెండ్ దొరికినందుకు ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇ్య అండ్
నేనొకటి చెపుతా నేనొకటి చెపుతా మీరు మీ హస్బెండ్ కావా ట్టి ఎలా చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది వేరే వాళ్ళు చెప్పాలి కదా ఆ బిర్యానీ టేస్ట్ ఏంటి ఏమి అనేది ఆ చెప్పండి నిజమా కదా.
ఏంటండీ మీరు అలా అంటారు హస్బెండ్ అవును ఇప్పుడు కొంతమంది ఏమంటారు జెన్యుూన్ గా మా హస్బెండ్ కి అయితే వంటలెరావు అసలు టీ కూడా పె
అయ్యో మీరు చెప్పేది నాకు ఓకే. మీ హస్బెండ్ బిర్యానీస్ అన్ని బానే చేస్తున్నాడు బట్ బాచేస్ స్తాడు అని నువ్వు చెప్పినా ఓకే. టేస్ట్ బావుంటది బా చేస్తాడు అని అంతా అంత నువ్వు అంత చెప్పితే చెప్పేకి నీకు ట్లేదు అది మేం చెప్పాలి కదా ఎవరైనా తినే వాళ్ళు ప్రూఫ్ ఉండాలి కదా. రనే నేను అది క్వశ్చన్ రైస్
అండి నేను ఏమంటున్నానంటే అండి నే నాకు కు కొత్తగా పెళ్ళయినప్పటికే చేసాడు. అప్పటికే నేను నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చినామెని నాకే నచ్చింది అంటున్నాను. అది మా నేను కట్టుకొని టెన్ ఇయర్స్ తర్వాత నేను మా ఆయన చేసుకొని టెన్ ఇయర్స్ తర్వాత కూడా కుంటుంటే మీకు నచ్చుతుందిలే మీ ఆయన ఎలా చేసినా అని అంటే నేను యాక్సెప్ట్ చేస్ స్తానండి బట్ ఏంటంటే నేను
ఎప్పుడు ఎప్పుడు హస్బెండ్ ని చేసుకొని మా అనేది అది పాయింట్ కాదు హస్బెండ్ అయినా అయినాక అది బిర్యానీ బాగుందన్నావా లేదా అన్నది ప కౌంటింగ్ ఇక్కడ
ఓకే అండి ఓకే ఓ ఓకే అండి నేను ఒప్పుకుంటున్నాను సరే మా పే మీరు వచ్చినప్పుడు మా ఆయనతో చేపిస్తానండి
అ అదే మేము వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు అది ఆ ప్రిపేర్ చేయించండి బిర్యానీ టేస్ట్ ఏంటి మార్క్స్ అనేది మేం
కాకపోతే ఏంటన్ అంతే అండి మా ఆయన వేరే వాళ్ళ ముందర చేయరండి ఏదో ఆ వైఫ్ కోసం అని కొంచెం నాకు చేస్త
పర్లేదు పర్లేదు మేమందరం బయటికి వెళ్తాం అప్పుడు చేయమన్నాని అంతే కదా
లేదు లేదండి అది అలా జరగద్ గాని కాకపోతే వీలైతే ఎప్పుడైనా చూద్దాము ఆ టైమ్ వస్తే
అ అలాంటప్పుడు మీరు ఇలా చెపూ కోవద్దండి గొప్పలు మా హస్బెండ్ బాగా చేస్తారు బిర్యానీ బాగా చేస్తారు టేస్ట్ గా చేస్తారు అను అది ఇదీ అని
అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా మేము వచ్చినప్పుడు మేము మెచ్చు
సరేలేండి బాయ్ అండి ఉంటానండి
ఏంటండి చెప్పేటప్పుడు కూడా విన్నారు అంత సడన్ గా బ్బాయ్ అండి అంటారు
అంతే అండి ఏం చేస్తాం మీరు మీ హస్బెండ్స్ గురించి మాట్లా మాట్లాడితే మేం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాలండి
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి